ఆ
ఎం చేస్తున్నావ్
ఇప్పుడే తిన్నారా
ఇప్పుడే తిన్నాం చార్జింగ్ ఎకింద ఫోన్
ఆ యాభై ఎక్కింది
ఆ
మ్ అదే చెయ యాభై ఎకింది గాని ఫోన్ చెతాన్న నీ ఎన్న అయిపోయినాయి
నైట్ టువల్
ఓ మై గాడ్
ఫ్లాష్ మ్యన్
ఆహా ఎవుడు ఫోన్ చేసిండిన్సేపు ఏడున్నావ్ ఇప్పుడు
బైటున్నా
ఆహా ఇన్సేపు ఎవులు ఫోన్ చేసిల్రు
సిన్
ఆహ్ ఆ ఏమంటాంది
ఏమంటది ఇంగా ఏ ఏముంటది
ఆ ఎమంటాను మరి
ఏంగే తను తిన్నా ఆ అప్పుడుఇప్పుడే పడుకున్నాం ఇది టూర్ ఏదా టూర్ ఏద్దామ్మ అంటాంది
ఉహు ఎవరు ఎవరంటా
అందరం ఇక అందరం మళ్ళ ఒకసారి
అంటే మేము కుడాన్నా
మీరు కూడా మీరు ఏం మనుషులు కదా మా గ్రూప్ కదా
ఆ మీ ఫ్యామిలీ వరకు ఉంటది కబట్టి దూరం వెళ్ళద్దాం
ఈ రోజు ఆ ఫ్యామ్ లేదు కానీ మరో ఈ ఎండాకాలం టూర్ ఏద్దామ్మ
ఏ టూరు
ఫస్ట్ బీచు
మీ అక్క రావు మీ అక్క రాకుంటే ఏదేనా ఓకే
అంతే అంటావా ఉపమ్ చీరాల బీచ్ ఫస్ట్
హమ్
తర్వాత తిరుపతి మళ్ళ
తిరుపతి మరలనా
తిరుపో వచ్చి చెప్పాను
ఆ తిరుపతి అయితే నేను రాను రా
శ్రీకాళహస్తి
ఆ బీచ్ కి అయితే వస్తారా బాబు
ఏ అరుణాచలం
ఆ
అరుణాచలం తర్వాత ఇ ఇది గోల్డెన్ టెంపుల్ ఉంటంది అటగా తమిళనాడు లా
ఆ తమిళనాడులో ఉంటది
ఆ ఆ గోల్డన్ టెంపుల్కి
ఉమ్
రిటన్ రిటర్న్ బ్యాక్ టు తెలంగాణ
ఉమ్ పోయిరారి చిన్న
ఎందుకు నువ్వు రావా
అమ్మె నాకు గయని ఏడా అయితాయి రా బాబు
తిరుపతి తప్ప ఎ దేనికైనా కన్ఫర్మ్టా అంటావా
ఉమ్ తిరుపతి తప్పించి తిరుపతి తప్పించి ఆ కోసం మనమైనా పడతాం రా బాబు ఆ కోసం మనమద పడతాం
ఆ అంతే మనం మనం ఏ బడు మంచిగావేమిలా మంచి చెప్పాను తల అడవయి సిగ్నల్ న కేసోని మంచిగ గేమ్ కూతుకుంట మంచి మంచిగుంటే మంచి అనిపితది
హ్మ్
హ్మ్
అట్లయితేనే మంచి ఉంటది మన వరకు పోవాలి కాని హ్మ్
ఈ సంతాంట మనకు వద్దు
ఏ మీ అక్క సంతయి సంత సంత వతుది సంస్థ
ఈ సంత అయితే మన కోద్దంటవ
మనం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా చెప్పు పోదాం
ఆ మనం మనం వంటా పోదం
ఉ మళ్ళా మీ అక్కళ్ళు ఆ అక్క ఈ అక్క
మనం ఇప్పుడు నువ్వు వచ్చి డాడ్ ఫోన్లో గేమ్ ఎక్కిస్తతే రోజు గుద్దుడేగా
రోజు ఆఐంటావా
అవు రోజేముంది ఈ ఎగ్జామ్ అయిపోతే నూ నూడొద్దావు బనివా మరి ఇది ఆంధ్రాకి
నేను నువ్వు మీరు రమ్మంటే వత నే నేను ఎందుక్ రన్ నాకేం పని
కాదు ఒకవేళ డాడ్ రమంటారు ఉంటే ను ఈడికిరా ఇది ఎలి ఎలిండు రేప్ రేప్ వత్తరా
ఆ
అవన్ ఎల్లిండి పోతనం వెల్లుండి
ఎల్లుండి ఊర, ఎల్లుండి ట్వంటీ సెవెన్ కదా అీ ట్వంటీ ఎయిట్ కె ఉంది కదా ఆ ఆహా ఎల్ ఎలుండు పోతారా
ఉ నూట ఐ మరవత్తరా
మ్ మీరు రమ్మంటే వస్తా నేను
మ రేపు నూ రేపు ర ఆవు మట్లేదు
వుత్తా
వచ్చి వెళ్ళిండు ఆంధ్రాబ నువ్వు ఏమన్నా డ రమ్మంటే కొత్తర ఉంటావు
ఆ
నిన్నయితే తీసుకుపోతాడు సాయిబావన్ ఏమో కాని నిన్నయితే తీసుకుపోతాడు
ఎందు కాటిన
అంతే అది
ఆ
నువ్వు పెద్ద అని ఎక్కడ పోయినా ఫోన్ ఉన్నది తప్పించుకుంటవ్ ఏముంది లో ఏముంది ఇప్పుడు వేరీజ్ ద మ్యాప్ ఓపెన్ చేత్తావ్ ఆటో ఎక్కొత్తావ్ మా బార్ కి వేర్ ఈస్ ద మ్యాప్ అది మా ట్రైన్ ఓపెన్ చె త్తు
ఉ ఇంటికి వత్తావ్ సక్కగా ఆహ సాయిబాబ రాలేడంటవ
సాయిబాబు గురించి చెప్పలే
ఆహా సాయిబాబా వేరే మొత్తం
సాయిబాబా వేరే మ మ మన అంటే ఏంటో ఊ
అమ్మొచ్చిందా
రాలే రేపొత్తదేమొ
మరి మావయ్యే ఆ ఫోన్ ల యాప్ ఎక్కిత్తా న అన్నాడు
అమ్మా ఎక్కిత్తాడట
ఎక్కిచ్చిన్ అట ఆల్రెడీ
ఉహూ
ఎక్కిచ్చిన్ రా ఇట్లా చేత్తాన్నవ్ రా అన్నడు
హ
కాదు మరి ఎప్పుడు పోయింది అమ్మ
ఎప్పుడో పోయింది ఫిబ్రవరి టూ కి పోయింది
ఆ ఆడపులి పనికి పొయిందేమి
ఊ బేబీ కే ఏ కేర్ ఆట
ఆహా ఓకే ఏదో ఒకట్లే
హు
అప్ప నుంచో డాడీ ఇగా
ఆ లేే మరి నువ్వు తే అడిగా అడిగిపోయినా అనుకో మంచిగా డాడ్ బిర్యానీ తీసుకుంటాడు
ఆ
వచ్చు మంచిగా తెల్లారు గాకనే నాలుగు గంటలకు లేచి ఎగ్జామ్ కాడికి పొవాలె
ఆ ఆ పోయి రావచ్చు పోవచ్చులే ఏం టెన్షన్ పడకు
మనం ఫస్ట్ సీట్ వచ్చిందనుకో లైఫ్ సెటిల్ అనుకోవచ్చు
ఉ మంచి పార్టీ ఉంటదంటావ్ పెద్దగా
ఉమ్ ఓ పార్టీ యా ఫస్ట్ కనే కాదు పార్టీ అంటే మనం మనం చేసుకుందం ఏముంది. డాడీ బిర్యానీ చేద్దాం అంటే చేస్తాడు మంచి డ్రింకులు తెచ్చుకుందాం.
డ్రింకులు అంటే మరి బీర్లే
ఊమ్
ఉ మరి
ఉమ్ ఏమోగని ఆరోజే గేమ్ ఎక్కిద్దాం ఇగ పార్టీ చేసుకున్న రోజే
గేమ్ ఎక్కిద్దామా ని రిజల్ట్ ఎప్పుడు వత్తదిరా
నా రిజల్ట్ ఆ రోజు వత్తదో లేకపోతే ఒక రెండు మూడు రోజుల తర్వాత చెప్తరో
ఆ ఏం కాదులే ఆ వీక్ ల్నాయితే ఉంటదిగా అదే వీక్లు ఉంటదిగదా
ఉంటది ఉంటది
ఉం పొట్టు పొట్టేయిగా
ఆ సీట్ వచ్చిందనుకో
ఉమ్ ర్యాంప్ ఎక్కిస్తావ ఇగా రాంపికిస్తావా అంటున్న
రాంపే ఇగ రాంపే రాంప్ నన్న ఆపే మొగోడే లేడిక
మొత్తం
ఉమ్ ఇంగ లేకపోతే రాపోతే ఇంకా పీటి ఉషా కావాలి ఇగ
పీటి ఉషా
ఆ
పి టి ఉష అర్థం కాలే
రన్నింగే ఆ తర్వాత బాగా
ఎప్పుడు
కాదు సీట్ రాకపోతే రన్నింగ్ చేయాలె
ఆహా
డాడీ ఏస్తాంటోడు ఇక ఉరుకుతాడు పి టి ఉష కావాలి
ఈగ అట్ నే అంటాడు
ఇంకా అంటే ఇప్పుడు రా అందరు అందరు రావాలని అంటాళ్లు
అందరు రావాలని అంటాళ్ళంటే ఇంట్లో పరిస్థితి మంచిగ లేదు కాబట్టి అట్నే అంటారు
ఉం
ఎంత పరిస్థితి మంచిగా ఉంటే ఎవలో అంటారు
నువ్వు రేపు వచ్చేటట్టు చూసుకోరా ఈ డికి
ఆ చూత్తారా
ఎల్లుండి మనం ముగ్గురం పోవచ్చు డ్యాడ్ నువ్వు నేను
ఉమ్ ఎంది చవాస
ఉమ్
ఎన్ని చేసి సావచ్చా
ఉహుం ఎట్నో గట్ట ఏముంది డాడ్ ని బన్నీ నువ్వు కూడా వత్తావంటే నువ్వు కూడా అత్తను గంతే
ఉం వత్తానే అంటగా నేను
ఉమ్ ఏమంటావ్ రానాయితే అనవుగా
రాను అయితే అననుగా
ఉం గంతే
మొత్తం
మ మనం ఎమ్మా ఏమైతాది ఇగ ఇవాళ మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చింది డెబ్బై ఐదు మార్కుల కంచి మెసేజ్ వచ్చింది డెబ్బై ఐదు మార్కులు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరై సైన్సు ఇంగ్లీషు మథ్స్
డాడీ ఎంత అంటానంటే డెబ్బై రావాలా అంటా ఉన్నాడు
ెబ్బేంత రావలే
ఇక ట్రై చేయ్యాలి ఇక
డెబ్బై ఏడు వత్తాయ అని కాలుసాయి కావాల అల్లకా ఒకవేళ డెబ్బై వచ్చింది అనుకో నీకు పక్క సీ సీట్ వతుంది అన్నట్టు అట్లా డాడ అన్నది అట్లా
పక్క సీట్ వచ్చ డెబ్బైవత్ ఇం డెబ్బై ఐదుకి డెబ్బైవత్ సీట్ రాదా
అదే రా పక్క వచ్చ నట్టే అంటన్న
అక్క అయింది అలా అలా అవే మనం కూర్చుంటేయి ఇక
ఆ
నేటు వాడి డెబ్బై మార్క్ ప్రశ్న
ఆ చ
మొత్తం నువ్వైతే రేపు వచ్చినాడు చూరాదు
నీ మీ టాస్క్లు ఎప్పుడైపోతే రేపా
ఇప్పుడు అయిపోతాయి ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటన్నా నువ్వే చేస్తారు నీవు టాస్కులు కంప్లీట్ చేసుకో ఫస్ట్
నా ఈత ఫస్ట్దే ఒకటే అయిపోయింది నాది నీ ఐతుంది మా మాట్లాడింద
అయితే మనం రేపు కంపె నీతి ఇ మూడు మాట్లాడతలే ఇకా
రే రేపు మొత్తం ఉన్నది కద టైము
సరే మొత్తాం నేను ఇంగ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇగ అయిపోతాది మ్యాథ్స్ ఒకడే రజు ఇయ మొత్త అయిపో స్తా నీ
మొత్తం ఐపో విట్నా
ఆ రాంపూ ఇంకొకటిలేషన్ ఉన్నది
ఊ కత్తం ఇగ
ఊ
మస్ ఏం ఉంటది ఈజీగానే ఉంటది
ఓవర్
మనం అనకోవాల ఫస్టు సరి సరే